హలో! హాయ్ అండి.
హాయ్ అండి! బాగున్నారా?
బాగున్నామండి మీరెలా ఉన్నారు
ఆ బానే ఉన్నా ఏక్కడికి వెళ్ళార అప్పుడు కాల్ చేశాను లిఫ్ట్ చేయలే
నేను అప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉండే యిక చూసుకోలేదు
ఓకే ఓకే నటి విశేషాల ఏమంటారు
ఏం లేదు ఇప్పటి దాకా మూవీ చూస్తున్నా ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆ అదే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాయి పల్లవి ఇంకా వాన్ పేరు ఉంటది సో అవునండి.
డ్యాన్స్
డ్యాన్స్
డ్యాన్స్ కూడా చేస్తారా మీరు
అవునండి చేస్తాం.
ఓకే చెప్పండి డ్యాన్స్ గురించి మ్యూజిక్ గురించి ఏం తెలుసు మీకు
అ డ్యాన్స్ ఇట్లా జస్ట్ అదొక హాబీ లాగైంది. అడ్రెస్ లాగా అండి నాకైతే ఆ మక్సిమం ఎక్కువయితే స్టడీస్ పైన ఉంటది. ఇంకా అది ఇది రెం ఇష్టమే
ఎప్పుడైనా కానీ ప్రోగ్రామ్స్ గానే వెళ్ళి డాన్స్ చేస్తారా
అవునవును చేసిన ఆ ఇక్కడ మా ఎస్పిఎం గ్రౌండ్ ఉంటది. ఎస్పిఎం గ్రౌండ్ అని ఆ జనవరి ఫస్ట్ రోజు అక్కడ చేసినం మళ్ళీ తర్వాత హైదరాబాద్ లో ఇది మన పుష్ప మూవీలో యాక్టర్ ఉండే చూడండి. సైడ్ యాక్టర్ తాను ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ కేశవ ఆ తనూ అదేదో ప్లేస్ ఉంది అక్కడ అప్పుడు ఫోక్ డ్యాన్స్ అయినా ఆ లేదు
శిల్ప కళా వేదిక
లేదండి అదే మొన్న రీసెంట్గా వెళ్ళిన దానికి ముందు ఒకటి ఉండే అక్కడ వాళ్ళు ఇంకా శివజ్యోతి తన పేరు అదేనో కాదో గుర్తు అయితే వాళ్ళిద్దరు వచ్చిండ్రు ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ కి అక్కడ చేసిన మళ్ళ తర్వాత ఇంకా ఎక్కువ బతుకమ్మ ప్రోగ్రామ్స్ మళ్ళీ కాలేజ్ లో కూడా ఆ ఇట్లా ట్రెడిషనల్ డే పెడతారు కదా అప్పుడు చేస్ స్తే అప్పుడు కూడా వచ్చిందండి ప్రైజు అట్లా ఏం లే అన్ని ఇంట ఇంట్రెస్ట్ అన్నట్టు
ఆ
అప్పుడు అద ఆ రోజు అయితే అనుకోకుండా వచ్చింది కాలేజ్ లో ట్రెడిషనల్ డే ది ఆ ఇట్లా ఫ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఆ ప్రైజెస్ తీసి అంటే సెల్ ఫస్ట్ సెలెక్ట్ చేసిండ్రు అందులో మళ్ళ నా పేరుండే అక్కడ థౌజండ్ రూ ఆపీసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి టూ థౌజండ్ థర్డ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి త్రీ థౌజండ్ అని అట్లా పెట్టిండ్రు అప్పుడు అందులో కూడా వచ్చిందండి
టే డ్యాన్స్ అంటే ఏ టైప్ డ్యాన్స్ చేస్తారు మీరు ఎలాంటి డ్యాన్సెస్ అన్నీ రకాల ఎట్లా
నేను ఎక్కువ ఫోక్ చేసినండి పడదాకన అయితే మొన్న గార్డ్ మా గ్రౌండ్ ఉండే కదా గ్రౌండ్ లో క్ల క్లాసికల్ చేసిన
అవునా క్లాసికలు ఎక్కడ మీరు మరి నేర్చుకున్ న్నారా ఎట్లా మీరే సొంతగ ప్రాక్టీస్ చేస్తారా ఎలా
ఇక్కడ మాకు ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు ఆయన నేర్పించిండు కొన్ని సాంగ్స్ కొన్ని నేనే ఓన్ గా చేసిన
మాస్టరు కోచింగ్ కోచింగ్ కి వెళ్ళారా మరి ఎక్కడ
కోచ్ చ్చింగ్ అనేం లేదు ఆయన గ్రూప్ డ్యాన్సెస్ చెప్ పిస్తుండే అది నేర్చుకున్నా సోలోవి నావి నేనే నేర్చుకున్నా
అవార్డ్స్ చాలానే వచ్చాయి మరి
అవునండి వచ్చినయి
మ్యూజిక్ అంటే ఇష్టమా
మ ఆహా మ్యూజిక్ కంటే ఎక్కువ డ్యాన్స్ ఇష్టం
వితౌట్ బేసిక్ డాన్స్ ఉంటది కదా అందుకే అంటన్నా
అవునవును మ్యూజిక్ పాటలు వింటా నేను వినుకుంటు వినుకుంటు డ్యాన్స్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉందా మ్యూజిక్ డ్యాన్స్
కంటే ఏదో నార్మల్ గా చూస్తాము కానీ
మీ హాబీస్ ఏంటి
బాల్ క్రికెట్ క్రికెట్ ఎక్కువ చూడ్డాము ఆడడము అవును చేసా
అవునా ఏయ్ ఇండియన్ క్రికెట్ చూస్తారా స్పోర్ట్స్
స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అన్నీ ఇక టీ ట్వంటీ వన్ డేస్ టెస్ట్ క్రికెట్ వరల్డ్ కప్స్ అన్ని
కే ఏ టీం ఇష్టం మీకు
సన్ రైజర్స్ ఎట్లా మనం బిలాన్గ్స్ టూ హైదరాబాద్ కాబట్టి సన్ రైజర్స్ కి సపోర్ట్ చేస్తాం
అవునా లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు
ఆ అందులో ఫేవరెట్ ప్లేయర్ అంటే క్లాసన్ అనుండె క్లాసన్ మన ఇండియాలో వచ్చేసి ఇండియాలో వచ్చేసి విరాట్ కోహ్లీ అంటా
అవునా ధోని
ధోని అంతా నార్మలే
నాకు క్రికెట్ క్రికెట్ నా చ్చదుగాని క్రికెట్ లో ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు విరాట్ ఇంకా అ శుభమ్ గిల్ మన్ గిల్ ఆ ఇట్లా వీళ్ళు ఎక్కువ నాకు విరాట్ ఇం కా అనుష్క ది కపుల్ పేరంటే ఇష్టం అండి అ క్రికెట్ ఎక్కవ చూడను అని వాళ్ళయి పేరుది అదింటె ఇష్టం అవునా వాళ్ళది, ఇంకా ధోని ఇంకా ప్చ్ వాళ్ళది, కూడా బాగుంటది. అంటే వాళ్ళు ఇద్దరు, ఒకరినొకరు సబ్ పొజస్ అంటే ఇట్లా షో ఆఫ్ జెయ్యారు. కదా అంటే ఆ పార్ట్నర్ కు ఒకరు ఎట్లుండాలో, అట్లా కొంచం చూస్తే మంచి అనిపిస్తంది. ఓవర్ యాక్టింగ్ లాగా అనిపియదు.
అవునా హ్మ్
ఆ అదే విరాట్ కొంచెం టేక్ కేర్ చేయడం. గానీ ప్చ్
అయితే అలా ఉండట్లేదన్ టే నందంతా ఉంటున్నావుగా
అవునవును
ఇవాళ పనికెళ్ళె ఉంది. పడ్డం కెళ్ళిన
ప్చ్ ప్చ్ అవునంటా ప్చ్ ఆ వాళ్ళ బాబ్ బుదే ఒకసారి వీడియో వచ్చింది. కదా వాళ్ళ పిల్లలు కూడా చాలా క్యూట్ గున్నారు.
అవునా చూడలేదని.
ఆమె ఫేస్ రివ్యూల్ కాలేదుగా, అనీ ప్చ్ ప్చ్ ఇట్లా ప్చ్ ఏదో రీర్లు వస్తే చిన్నగా చూసినాను, నేను అందులో చాలా లడ్డు లాగుండే
మరే రోహిష్ శర్మా ఇష్టం లేదా
ఆమ్ మా ఫ్రెండ్ కంటే చాలా ఇష్టం. ఆ మూక్ అవ్వే రీల్స్ పెడుతది. ఇక చూస్తావే
ఉంటారా
అవునండి.
రీల్స్ పెడతావా ప్చ్ క్రికెటు
ప్చ్ ఆయమ్మనే వెడుతాది. ప్చ్ లేద్ లేదు
అంత ఉన్నాయి. డ్యాన్స్ వేనా ఇంట్రెస్ట్
ఆ న్ డ్యాన్స్ స్పోర్ట్స్ లో, అంటేమ్ ఎక్కువ అఔట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, కాకుండా ఇట్లామ్ మైండ్ రిఫ్రెషింగ్ గేమ్స్ ఉంటాయి. కదా అవి అయితే ఆడతా
ఏవి
ఏవి అయితేనేం ఇట్లామ్ చిన్న చిన్నగా ప్చ్ లూడో గాని, ఇట్లా ఫోన్ లో గేమ్స్ ఏమైనా ఉంటే అవే ఆడుతా
చెస్ ఆడతారా
మ్మ్ లేదు లూడో
చెస్ ఆడే ఆడతే మైండ్ పెరుగుతదంటా కదా. నిజమేనా.
కూట్ రూల్స్ తెలవ్వవు. ప్రయర్ చెస్ వీక్, నేను ఎక్కువ ఏప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు.
అదే అది చెస్ ఆడిన వాళ్ళు మైండ్ మాస్టర్ మైండ్స్ అని అంటారు. మరి అందుకే మైండ్ పెరగాలి అంటే, చెస్ ఆడాలి. అప్పుడు చాలా బాగుంటది
ఆహ అదే అన్ టారు చెస్ అది క్యారం కూడా మంచేనే
క్యారెమ్ అంటే నార్మల్ అందరూ ఆడతారు. చెస్ అందరు వల్ల కాదు.
అవును అది గెలువాలంటే మాస్టర్ మైండ్ ఉండాలి. అవునండి. ఏం లేదు, మీరు లంచ్ అయిందా మీది ఇప్పుడు టీ స్నాక్స్ ఏమన్నా తగింర్రా.
టీ తాగాము మీరు.
లేదు.
మీరు చేయలేదు మీరు టీ తాగరుకదా తాగరుగా కాఫీ తాగుతారు కదా. పాల్ తాగుతారు పాల్ పాలు తాగుతారు కదా
ఉహు
ఉహు
కాఫీ అట్లా కోల్డ్ కాఫీ
ఉ హు అంటే కోల్డ్ కాఫీ అంటే ఏంది లేదు లేదు సరేండి కోల్డ్ కాఫీ అంటే ఫ్రిజ్లో పెడతారా ఎట్లా ఎట్లా చేస్తారు అది
చల్లటి పాలు వోస్తే కోల్డ్ కాఫీ వేడి పాలు వోస్తే హాట్ కాఫీ
సల్లటి పాలు అంటే నార్మల్ చల్లటి పాలా ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన పాల
కూల్ చిల్. చిల్ మిల్క్.
చిల్డ్ ఉండాలా. అది ఎట్లా ఉంటదండి. చిల్డ్ వేడి వేడి తాగుతారు కదా అండీ కాఫీ.
అందుకే దాన్ని కోల్డ్ కాఫీ అంటారు గాద కొంతమందికి వేడ్ డి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎండలో పోయివచ్చినం అంటే కాఫీ వేడిది తాగలేం గదా.
అవును దానిపైసలు కాఫీ. కాఫే తాగాలనే ఏముందే. ఇట్ల చా లెమన్ రా వాటర్ తాగఅచ్చు, లేదంటే ఏదైనా కూల్ డ్రింక్స్ తాగఅచ్చు. అట్లా
అట్లా వాళ్ళ కోసం
ఓహో హు తాగారా మీరు చిల్డ్ కాఫీ చేయడం వచ్చా మీకు కోల్
నేన్ చేసుకుందాం అనుకుంటున్నా కాని ఆ ఫోమ్ చేయడానికి ఆ మిషన్ లేదు అదే ఒక ట్రిక్ చూసిన ఆ హాట్ హాట్ వాటర్ లో కాఫీ పౌడర్ ఇంకా షుగర్ ఏసి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా తిప్పుతే అది ఫోమ్ వస్తదని అని చూసినా
అ
ట్రై చేయాలిగా
ఉమ్
చేస్తే చేస్తా ఓకే అండి.
ఓకే ఓకే ఆన్ ఓకే థ్యాంక్ యూ అండి.
ఓకే